నమస్కారం అండి
నమస్కారము
బవునర్
బాగున్నామ్ మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు
కళాశాలకు వచ్చినం మ్యమ్
ఇయాలెందమ్మి తిన్నార పొద్దున్న
ఆ తిన్నామండి పొద్దున్న తిన్నాం మీరు తిన్నారా అండి
అ
ఎందుకండి ఏం చేస్తున్నారండి అయినా మీకు ఒకటి చెప్పాల అండి ఆ అ మీకు పందీకూర అంటే ఇష్టమేనా అండి
మేము తినము ఆగమి
ఆ అవునాండి మాగాలి గల్లీ మ సైడ్ మా కాడ పందికూర అంటె చాలా అంటే చాలా ఇష్టం అండి మేము పందికూరనే వండుకుంటాం ఆ పందికూరనే పొద్దుగాల తినొచ్చేసామండి
ట్లో అమీ ఏమంటారు
అవునా అండి ఆహా అయినా మీరు ఇప్పుడ ఏ ఆ ఏం చేస్తుంటారా అండి కానీ ప్రస్తుతానికి
కళశాలకే వచ్చేలాండి ఆ అయినా మీకు ఒక మంచి మీకు ఈ రోజుల లా వ వార్తలు ఇంటాల్ల అండి
మేం వార్త లేం వింటలేం
అవునా అయినా మీకు ఒక ఇది ఒక స్ సంఘటన జరిగి దెల్స్ చా అండి మీకు మొన్న ఒక ఒక పూయ్యపురాలు అనే అమ్మాయి పో కత్తి తోటి పొడిశి చంపేషిళ్ళని తె ్య నిజమేనా అండి అది
అవునది నిజమే
అవున అండి అయితే నేను కూడా మొన్ న్న మొన్న ఒక ఒక ఒక న్యూస్ లో విన్నా కానీ ఆయన మర ఘోరం ఉన్నదండి అసలు ఆ పరిస్థితి ఏంటంటే అసలు ఒక ఒక మనిషికి అట్లా ఘోరం అంటే ఘోరంగా అది ఏమైందంటే వాళ్ళు అది చెప్ తో కొంచెం వింటార అండి మీరు
సార్ చెప్పండి
అయితే అమ్మాయి న్ను ఆ అబ్బాయి ఇద్దరు కలిసి ఫస్ట్ ఆ అమ్మాయి ఫస్ట్ ఆ అబ్బాయి ఇద్దరు కలిసి ప్రేమించకున్నారట అండి
ఆ
ఆ ప్రేమించు కున్న తర్వాతకి వాళ్ళు ఏం చేసిలంటే ఆ అబ్బాయికి ఆ అబ్బాయి కి అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండటి అండి అని ఇష్టం ఉంటే ఆ అబ్బాయి ఏం చేసిల్లు ఆ అమ్మాయి వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్ల ఒప్పుకోకుంటే ఆ అబ్బాయి మందు తాగిండట అండి ఆ మందు తాగడం వల్ల ఈ అమ్మాయి వాళ్ళు ఏమనుకున్నారు అవును నా బిడ్డను మం చ్చిగనే చూసుకుంటాడు కదా అనుకొని ఆ అమ్మాయి వాళ్ళు మొ త్తం ఇగ ఆయనకి ఇచ్చి పెళ్లిి చేసిలాటండి ఆ పె ఇచ్చి పెళ్లిి చేసిేలాటండి ఇచ్చి పెళ్లిి చేసిన తర్వాతికి ఇచ్చి పెళ్లిి చేసిలాట పెళ్లిి చేసిన తర్వాతకి ఏమైందట అంటే ఆ ఇగ వాళ్ళు కొన్ని రోజుల దాకా మంచిగానే ఉన్నారట అండి
ఆ
కొన్ని రోజులదాక మంచిగానే ఉన్న తర్వాతకి ఇగ మళ్ళ కొన్ని రోజులు అయినంక వాళ్ళ అమ్మ నానా వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నానా సతాయించిళ్ళట అండి నువ్్వ ఏం తేస్తాలెవ్ మీ అత్తగారి ఇం నించేలి ఏం చేస్తలేవని ఆ అమ్మాయిని సతాయించిల్లట అండి
మెడిం కుస్ కుట్టనే
ఆ అవునండి అయితే ఇప్పుడు ఇగ ఇట్ల ఇట్ ఆహా చెప్పండి అయితే నాకు కూడా కొంచెం చెప్పొచ్చు కదండి మీరు అలాంటి ఏమన్న సంఘటన జరిగితే
మాకు కూడా అది ఒక్కటే తెలుసు
అదే చెప్పండి మరి అదే్ క్ల అదే చెప్పోచ్చు కదండి
లలో బాగా వైరల్ అయితుంది కదా ఒకటి
ఆహా అవునా అండి
కానీ మరీ దారుణం చేసేసారు వాళ్ళ అట్లా చేయడం కరెక్ట్ అసలుకి కానీ కాదు నమ్మినప్పుడు మరే అంత మోసం చేయడం
మంచితనం కాదండి అట్లా చేయడం
మళ్ల తాను పాపం ఎంత బాధపడి ఉంటారో లోపల చిన్న పా బే కాదే
పా పాప కూడా వుందండి అండి అంత అయినా ఇప్పుడు ఆ అయినా ఇప్పుడు ఇక ఇప్పుడు ఈ రోజులో మీరు పొలాలు ఉన్నాయండి మీ పొలాల్ల ఇప్పుడు ఏమన్నా అవి
మాకు పొలాలు ఉన్నాయి
ఆ అవునండి అయితే పొలం గురించి అంటే మీరు ఏ కాలాల ఏ పొలాలు ఎస్తారండి
మాకు అట్ల ఏమి తెలియదు మా త తల్లిదండ్రులు వాళ్ళ చూసుకుంటారు మేము అట్ల ఏం బె
అవునా అండి అంటే ఇక మీరు ఎప్పుడైనా పాఠశాలకు వచ్చి చదువుకునే ఉంటారు కాబట్టి చాండి ఇగ ఆహా అయినా ఇప్పుడు ఈ ఇక వచ్చే నెలలో మా స్నేహితురాలి పెళ్ళి ఉన్నదన్ని మా స్నేహితురాలి పెళ్ళికి అయితే మా స్నేహితురాలు అంటే మా మామయ్య బిడ్డే అండి ఆమె మా మామ్ మయ్య బిడ్డకి మేము ఇప్పటి నుంచలే మేము ముందునే రెడీ చేసుకుంటాన్నాం అండి అంటే బట్టలు కొనడం ఇవన్నీ అన్ని మేమే రెడీ చేసుంటన్నాం అండి ఇప్పుడు
ఎప్పుడున్నది మ్యారేజ్
ఆ వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఉన్నదండి అప్పటి వాళ్ళకు వాళ్ళ ఫస్ట్ వాళ్ళు వాళ్ళు తీసుకో ముందుకే మేమే అన్ని రెడీ చేసుకుంటాన్నాం అని అంత సంబర సంతోషంగా ఉందండి మాకు అది
మీకేం మీకి మీకు నచ్చిన స్నేహితురాలు కాబట్టి
ఆ మళ్ళ నచ్చిన స్నేహితులు అయింది మా మామయ్య కూతురు అయిందానికి మొత్తం మేమే చూసుకుంటాం ఏదైనా కూడా మేమే ఇస్తామ అండి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు అంటే ఇప్పుడు ఏం చేసిలంటే మ స్నేహితురాల వల్ల అమ్మ నాన్న ఏమంటుర్రు అంటే ఆ ఇప్పుడు మా బిడ్డ పెళ్లి చేస్తన్నాం కదా మాకు ఆ రెండు తులల బంగారం బెట్ రెండు తులల బంగారం పెట్టి అండి రెండు తురాల బంగారం పెట్టి మాకు బట్టలకు పైసలు ఇవ్వాలని అంటున్నారండి అసలు మేము అసలు వాళ్ళే మాకు ఇవ్యాల్సింది పొయ్యి మమ్మల్నె వాళ్ళు అడుగుతాల్ల అండి
మీకు మేనమామ కాబట్టి మీరే ఇవ్వాలి
ఆ మాకు మినిమం అయినా కూడా మిమం అయితే మాకే ఇవ్వాలి కదా ఆ మ మినమాం అండి వాళ్ళకి మీన అమ్మవి కాబట్టి మేమే ఇవ్వాలి కానీ ఆ ఇప్పుడు మాగాడ లేవుం తర్వాతకి ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళు ఇంతలేరండి అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు.
అంటే ఇ పెళ్ళ టై లోనే ఇస్తారు కదా అని
ఆ మమ అప్పుడు అప్పటికి అ మేము లక్ష రూపాయలు పెట్టి మా, మా బోళ్ళు కూడా కొనిచ్చినాం అండి వాళ్ళకు లక్ష రూపాయలు పెట్టి బోళ్ళ కొనిచ్చినాం, తులం బంగారం పెట్టినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరండి అసలు ఘోరంగా ఉన్నారు పరిస్థితి
కానీ బంగారం రేటు కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడమే బెటర్
ఆ కానీ అసలే ఒప్ ఒప్పుకోట్లేరు అండి ఇక మేము ఎంత చేసినా ఒప్పుకోంట్లేరు పెయ్యమ్మా ఆయన గూడ ఏం కదులే వచ్చే ఇగ ఒప్పు కొంటారొ ఒప్పు కుంట్లేరని ఇగ రెండు తూలాలు పెట్టే చేసినం అండి మేము అయినా పెట్టుకున్నా కూడా గప్పుడు గప్పుడు ఒప్పుకొని గ కూడువళ్ళు మంచి మంచి ముఖాలతోని వాళ్ళు అప్పుడు మంచిగా ఉన్నారండి వాళ్ళు
పెట్టాలి కాబట్టి పెట్టట్లేదు అని ఎట్లా ఉంటారు
అయితే మొడు చెప్పాలంటే మాకు ఒక ముగ్గురు స్నేహితులు ఉంటారండి, వాళ్ళ ముగ్గురు స్నేహితులలో ఒక్కొక్కడు మంచి మంచి జాబ్ ప్రభుత్వ జీవం చేస్తాన్నానండి అయితే నేను స్నేహితులను నేను స్నేహితులను నమ్మనండి నమ్మకపొ ఏమైందంటే ఒక రోజు స్నేహితులు ఎప్పుడు ఎవరు ఎం అడిగినా నేనే ఫస్ట్ నేన్ నేను ఎవరిని డబ్బులు అడగన అండి, డబ్బులు అడగకపోతే మీకు ఇది హెల్త్ కార్డ్ అని తెలుసా అండి మీకె మిక్ మీకు హెల్త్ కార్డ్ అని తెలుసా నీకు
ఆ
ఆ అయితే ఏం చేసినాడంటే అయితే, నేను చెప్తే వినండి. హెల్త్ కార్డు గురించి అయితే ఒక రోజు ఏం చేసిడుంటే, మా డాడ్ మా నాన్నగారు ఏం చేసిరంటే, ఆ హెల్త్ కార్డు లో డబ్ డబ్బులు వేసుకుంటా, డబ్బులు వేసుకుంటా మాకు తెలియకుండానే, డబ్బులు వేసిండంటల్లా ఆ డబ్బులు వేసుకుంటా, డబ్బులు వేసుకుంటే రెండు లక్ క్షల వరకు రూపాయలు అయినాయండి రెండు లక్షల రూపాయలకు అయితే మా ఇంటి పక్ క్కన ఒకామ్ ఉంటందండి. రెండు లక్షలకు ఆ ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందండి. మొన్న అయితే వాళ్ళు ఎవ్వరు కూడా డబ్బులు లేకుంటడా, ఏం చేసులండి మన నాన్నగారు ఆ హెల్త్ కార్డు తీసుకపోయి, వాళ్ళకు వాళ్ళకి చూపేట్టు అంటే వాళ్ళకి ఇచ్చేసిండండి ఈ అమ్మాయి అమ్ ఇమని ఎట్లా బా ఎట్లా బాగా చేయండి. ఏం ఎన్ని డబ్బులు అయినా కూడా న నేను మెట్టుకుంటాను, మా నాన్నగారు అట్లా సహాయం చేసిండుండి. వాళ్ళకి అయినా ఇప్పుడు మాకు స్ అయినా ఇప్పుడు మాకు సహాయం చేసాడానికి ఎవ్వరు వస్తలేరండి. కనీసం నేమ్ కూడా ఇప్ అరే ఇట్లా ఇట్లా కావాలని మేము అడిగిన కూడా ఏ లేవుర్రా ఇది అనిమా ట్లాడుతున్నాడు మేము మేము సాయం చేసినా కూడా వాళ్ళు మాకు ఎవ్వరు సాాయం చేస్తలేరండి. అసలు ఘోరంగా ఉన్నారు. ఈ జనాలంతా ఆహ
కా నిమిషం మనం సహాయం చేస్తనం కానీ వాళ్ళే
ఆ అయితే నేనే మన్ మా నాన్నగారైనా నేనైన్ న ఎవరైనావ్ కూడా ఒకరి కాడ డబ్బు తీసుకోమమంటే, మేమే ఇంకా ఒక రూపాయి బేయినా మంచిదే అనుకొని, మేమ్ సప్పడే ఆ ఇంతే ఇ ఇవాళ కాకపోయి, మనకు కాకపోయినా మన పిల్లలకైనా పనికి వస్తుదని. మేము అట్లా సహయం చేసుకుంటు ఉంటాంమండి
అవునా అంతే క
ఆ మరీ అంటే మరీ ఘోరంగా ఉన్నారంండి పరిస్థితి ఈ ఈ రోజులలో జెన్స్ జనాలను నమ్మేటట్టే లేదండి ఫస్ట్ హలో దగ్గర దగ్గరికి రమ్మంటాలు గొంతు పిసికి చంపుతాలు దగ్గరికి రమ్మంటారు గొంతు విసుకి చంపు అలాంటి చలుకనేలలు
అట్లనే ఉండాలా మొత్తం జనాలు
ఆ జనాలు మొత్తం మ ఇట్లనే ఉన్నారు అండి అసలు ఆ ఇప్పుడు మ్ ఆ ఇప్పుడు అయినా ఇప్పుడు మ్ మీరు చ మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతున్నట్టున్నారు కదండి. మీరు మీకు ఒకరు చెప్తే మీరు చేస్తారండి. అది
చెప్పాలి
నాలుగో తారీఖు మా తమ్మిని పెళ్లి ఉంన్నదండి. మా తమ్ని పెళ్లికి మీరు మీరు మీ అమ్మ నాన్న వాళ్ళు తప్పక రండి. మర్చిపోకండి.
ఆ వస్తాం ఎక్కడ
అంటే ఇక్కడ అంటే ఒక ఏలేను ఉన్నదండి చెప్తా అండి అది కూడా మీకు మే ఫార్వర్డ్ చేస్తది చెప్తా కండి అది కూడా మీరు మీరు అయితే తప్పక రండి. మర్చిపోకండి అసలు అది.
పప్పవస్తుం మీరు తినండి తప్పకుండా రాగలం కాస్త మీ కూడా బాగా మాట్లాడుతున్నారు కద
ఆ మేము మాట్లాడతామండి మేము ఎప్పుడైనా మేము భాష మేము మాట్లాడేదే ఇదే కదండి. అంత అందుకని మేము ఎక్కువ మేము పొలాల కాటికి పోతాం కాబట్టి మాకు ఇదే మాకు ఇదే ఇదే పని ఉంటదండి. ఎప్పటికైనా అయినా ఇప్పుడు మన ఆ మాకు వచ్చండి మాకు పని మొత్తం వచ్చ అండి అసలు పొలం పని వ మే మేమ్ మే నే చాలా కష్టపడు అండి మాకు ఎప్పుడు ఇరవై ఎకరాల పొలం ఉందండి. ఇరవై ఎకరాలలా మేము ఒక ఐదు ఎకరాల పత్తే ఎస్తాం ఐదు ఎకరాలలా వరేస్త త్తం ఐదు ఎకరాలల మక్క జొన్న లేస్ ఐదు ఎకరాలలా ఇట్లా పెసాలు కందులు వేస్తామ అండి మేము ఏ కాలం ఉన్నప్పుడల్లా ఆ పంట పంట తీస్తామ అండి. మేము అసలు
ఆ
నాకు పెళ్ళి కాలేదండి నాకు పెళ్లి కాలేదు నేను ఇటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తా అంటే మళ్ళా ఇటు ఈ పని చేేస్తాండి అయితే మొన్న చిన్న ఏమైందంటే చిన్న కా రెండు మూడు నెలల క్రితం నేను ఒక అమ్మాయిని చూసినా అండి నాకు పెళ్లి సంబందం చూస్తారు అంటే
అ
ఆ పెళ్లి సంబంధం చూసాలంటే అమ్మాయిని చూసినట్టే, అమ్మాయిని చూస్తే అమ్ మై అమ్మాయి మంచిగా లేదం మీ అమ్మాయి మంచిలేదు గని కట్నం బా అండి అంటే కట్నంతో నేను సంబంధం లేదుగనీ అమ్మాయి కొరకే సంబంధం అనుకొని నేను పెళ్ళి సంబంధం ఒప్పుకోలేదండి. ఆ అవునండి ఆ అందుకని ఇగ చూల్లే అని సప్పుడేకనె పోదా మండి
ఆవ్
ఆ ఇప్పుడూ చెప్పండి
మధ్యల మరిప్పుడెవర్ లేరా
మాకెవ్వరు లేరండి మాకు మేన మామలు ఆ ఉన్నారు గాని ఇప్పుడు మమా ఆ ప్చ్ అంటే ఇగ వాళ్ళని మేమ్ చేసుకోమండి ఎందుకంటే, మాకు వాళ్ళకి మాకు మాటల్లేవు వాళ్ళకు మాకు మంచిగా మాటలు మాటలు లేవు కాబట్టి, మేము చేసుకోమండి మేము బయ అమ్మనే చూసుకొని మేమొక కుటుంబాన్ని బొందాలనుకుంట్ ఇస్తానం కాబట్టి మంచి మంచి కొ అందరి ముందలడు కుట్టానంగాబట్
మీకు సోదరి సోదరాలెవరన్న ఉన్నార
ఆ నాకెవర్ లేరండి సోదరులు సోదరురాలు ఎవరు లేరండి. ఆ మీరు కరం మేమొక్కరమే అండి. డి
వాళ్ళేం చేస్తరు మరి
మా అమ్మ నాన్న వాళ్ళని కూడా మేము ఇంటికాన్నే ఉంస్తమండి, మా అమ్మ నాన్న మాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి, మా అమ్మ నాన్నలను కూడా కష్ట పెట్టమండి మేము అన్ని మేమే చూస్కుంటం. మా అవసరమయితే ఒక పని మనిషిని పెట్టుకుంటాం, పని మనిషిని పెట్టుకొని ఆ పని మనిషికి కొన్ని డబ్బులు ఇచ్చి మేము ఇవే చేసుకుంటాం అండి.
ఉ తిన్నారా మరి
ఆ పని మనిషిని పెట్టుకొని పని మనిషికే డబ్బులిచ్చుకుంటామండి మేము అసలుగా ఇంతవరకు మా అమ్మానాన్నని కష్టపెట్టామ అంటే ఇప్పుడు అప్పుడంటే మమ్మల్ని కష్టపడి చదిపిచ్చిల్లు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కష్టపడి మేము చూసుకోవాలె కదండి
ఆ మీరు చాలా మంచి వాళ్ళ లెక్క అనిపిస్తున్నారు